హలో
ఆ చెప్పు పడి దొల్లుతున్నా ఏం జేయాల నాకు ఆకలి అయితుంది
తిను మళ్ళా ఏమైనా చేసుకొని
అంత ఓపిక లేదు
అన్నం జేసుకోవడానికి ఓపిక లేదా నీకి
దలేదు
పేడితే అదే
అది పైకి పోవాలి ఫోర్త్ ఫ్లోర్ కి
ఉమ్ నీకు చేసుకునేకి ఆప్షన్స్త మేముగా
తెలుసు నేను చదవట్లే అని ఆహా నాన్నాకా ఏం దెల్వట్లే అసలు స్టార్ట్ గూడా జేయాలే చదవడం మండే ఎగ్జామ్ ఉంది ఏం చదవలే సిలబస్ కూడా కరెక్ట్ దెల్వదు కనుక్కోఅంటే నాకు దెలిసినంత అందరికి తెల్సు
సిఆర్ ని అడగండి
బోగ్గాడు
ఫాకల్టీనే అడుగు డైరెక్ట్ గా
వాడు కూడా అంతే
ఫ్యాకల్టీ కూడానా
పె అందరూ ఒకటె క్యాటగిరి
ఫ్యాకల్టీ
హ్మ్
సిలబస్ కూడా చెప్పనంత బెకరా
సిలబస్ చెప్తాడు మా కు ఏం కావాలి ట్యుటోరియల్స్ ఎంత అని అంటే ఆ ట్యుటోరియల్స్ ఉంటాయి అవి ఓ అ ఎన్ ఎన్ని ట్యూటోరియల్స్ చెప్పిసవట్ల వాడు సిలబస్ చెప్తాడు ఈ మాడ్యూల్ ఆ మాడ్యూల్ అని
ఆ
అది జెప్పిసవట్లే ఎన్ని ట్యూటోరియల్స్ అని అడిగితే కూడా
ఆ అడుగుతే కూడా
అ అదే చెప్తున్నాడు సిలబస్ మాడ్యూల్ ఈ మాడ్యూల్ ఆ మాడ్యూల్ అని
అవే చదువుకో
మాడ్యూల్ అంటే లెసన్స్
చదువుకో
మాకు ప్రాబ్లమ్స్ కావాలి ప్రాబ్లమ్స్ ట్యూటోరియల్ అంటే వా
ఇప్పుడు ఏంది ని బాధ చదవా అయితే వాడు చెప్పకుంటే
ఆహా లేదు మీకు తెల్వదు మేము క్వశ్చన్ పేపర్ మొత్తం గెస్ చేసేసినం మీకు తెలీదు మేము ఇంటెలిజెన్స్ తెల్ తెల్సు
అమ్మా ఆ ఇంటలిజెన్స్ చూస్ చేసే సదువు
ఆ సాధువుదామంటే అవి ఏం అర్ధం కట్లే బ్రెయిన్క్ ఎక్కట్లే
నువ్ ఇంటలిజెట్ కదా అసలే
అంటే గేసింగ్ చేయడంలో నీకు దేల్వదు నే కనీసం నీతో కాల్ మాట్లాడతా లేకపోతే పల్లి దోల్లుతున్న కొందరైతే సీరిస్ చూస్తున్నారు ఫోన్ పెట్టుకొ
నేను కూడ అంతే నేను లాస్ట్ మిడ్కి వెబ్ డెవలప్మెంట్ ఎప్పుడు తెలుసా స్టార్ట్ చేసిందే ఆ రోజు మార్నింగ్ టెన్ కంటే ఎగ్జామ్ మార్నింగ్ ఫైవ్కొ ఫైథర్టీకొ
ప్పులాగున్నావే టెన్కి ఎగ్జామ్ అయితే ఫైవ్ స్టార్ట్ చేసినా సదవడము
హ్మ్ అంటే ఆ రోజు టూ ఎగ్జామ్స్ ఉండే టూ ఎగ్జామ్స్ ఉనింనాయ్ ఆ రోజు మధ్యాహ్నం ఒకటి మార్ని నింగ్ ఒకటే మద్యహ్నంది చదువుకుంటా ముందు రోజు టైం అంతా అయిపోంది ఇంక అది చదవడానికి టైం లేదు
పో నీలాగే మా ఫ్రెండ్ కూడా హాహాహా అద్ ఫైకి స్టార్ట్ చేసిన్ మీక్ తెల్వదు మా రూమ్ లో గానక్
అయినా కూడా నాకు దాంట్లో ట్వంటీ ఫై తెలుసా
ఓ ఆయనగుడ్ ట్వంటీ ఫైవే ఆహా చాల్ చాల్లే ఇంకా సరే నేన్ ఏమన్నా అన్నానా
ఇంగేమి
ఏం లేదు మేమ్ మేం గుడ్ డెకరేష షన్ అని గోడకి అన్ని అంటించాము అపి అవి ఊడిపోయాయి పెయింట్ అంతా వచ్చేసింది. ఆ మా వార్డన్ స స సారీ పైనంట
మీరే పెయింట్ ఎసేయండి
మేమే పెయింట్ ఎయ్యాలంట కలర్
ఆ కలర్ పెయింటింగ్ చిన్నది చిన్న డబ్బాలొస్తే ఆడ అంటించిన
పెయింట్ కనిపిస్తద్ బాగా ఆ నార్మల్ పెయింట్ ఏస్తే
ఏం గాదు.
మేము బొమ్మలేద్దాం అని డిసైడ్ అయినమ్ బొమ్మలేస్తే ఏమందంట దాన్ మేమ్ బొమ్మలేస్తాం
అదేం పిచ్చామకి పెయింట్ పోతే అరుస్తది బొమ్మల్ గిస్తే అరుసదు
ఆ బొమ్మలేసేయిమందంట
ఆహా మీ వార్డెన్ చాలా మంచిదున్నట్టుందిగా
ఆ పెద్ద బోగ్ది అది కూడా
హ్ మా గోడలే నీటిగున్నాయి అసలు ఒక్కసారి కూడా గోడ మీద టచ్ కూడా చేయాలే ఏంది పెన్నుతో
హొ మాదైతే ఆయిల్ ఉంటది బో గోడంతే రేషన్ ఉంటది సగం పెయింట్ బోయుంటది. ఎవిడా అవి బొమ్మలెయ్యాలె ఎగ్జామ్స్ అయిపోయినంక అందరం కల్సి వేస్తాం ఎందుక్
ఊర్కే ఎందుకు పాపం మీ వార్డన్ భయపడతరు.
హలో ఏంది నీది నేనే హెడ్ తెల్వదు.
ఏం హెడ్
ఏయడానికి హలో ఏంటి నా డ్రాయింగ్ బుక్ నువ్ చూసావా అసలు ఆ ఎట్లేసినా ఆ మంచిది.
కాదు. నువ్వు రీల్స్లో ఒకట్ వచ్చింది చూస్నావా
ఏంటిది. ప్లాస్టిక్ కవరా చూస్ న నేన్ గుడా రిచ్చే తెల్సా నా దగ్గర ఎన్ని ఉన్నయ్ తెల్సా కలర్ కలర్లున్నాయ్ నా దగ్గర
నీకెట్లా తెల్సు నేను అదే చెప్తాన్నా అని
ఆ
నీకెట్ల తెల్సు నేను దాని గురించే చెప్తాన్న అని
కాబట్టి
నువ్ చూసి గుడ రియాక్ట్ అవ్వలేదయి
హలో నేన్ చూసాను ఇప్పుడే చూస్తే ను నార్మల్ కాల్ చేసి మళ్ళ కాల్ చేస్తాను కార్యాలో కాల్ అంటే నేన్ ఇప్పుడే కాల్ చేస్తా అని ఓపెన్ చేసా ఏంది?
నీకేమైనా పిచ్చా నాను
ఎస్ నువ్వంటే పిచ్చి
ఏందంత అదిచ్చే
ఆ ఏంది చెప్పు ఏందంటే
ఉమ్
ఉమ్ నా దగ్గర వస్తువులన్నీ అయిపోయినాయ్
ఏం వస్తువులు
లైక్ సోప్ శాంపూ లేదు ఈ టూ మంత్స్ అస్తాయి మళ్ళా ఇంటికి వెళ్ళేసి వచ్చి ఇన్ ఇంటికి వెళ్ళేసి వచ్చి చ్చి మల్ తీసుకుంటా
ఇంట్లో నుంచి తెచ్చుకోవచ్చు
లేదు ఇంటికా నుంచి తెసుకొని బోరువ ఎక్కువ మళ్ళా ఇటుకచ్చి అవుట్ంగ్ పోయి తెచ్చుకుంటా
అ
ఉమ్ మంచిది ఆ ఈ ఆ అట్లయితే ఇంటి కానుంచి బట్టల్ సోపు నార్మల్ సోపు షాం పూ ఆయిల్ అవన్నీ మోసుకొస్తారా దాని బదులు ఇ డి మార్ట్ కి పోవ చ్చు
అంటే నీ అంత ఇంటలిజెన్స్ మాకు లేదు కదా అం మేము అట్లా తెచ్చుకుంటాము నాకు తల నొస్తంది
నాకు కాళ్లు నొప్పులు అయితున్నాయి
నీకెందుకు రూమ్ లో ఉన్నావు
ఏంది రూమ్ లో ఉన్న తెలవదు కాళ్ళ అయితే చాలా నొస్తున్నాయి ఇంకాని నిన్నటించసలు
అమ్మా నాకు చేయి నొస్తంది
నించి గాదంట మొన్నటి నించి అంట నాగూడ గుర్తులేదు ఆ
నీ కాల్ నొప్పులు ఎప్పుడు నించి ఉన్నాయని కూడా నీకు తెలిదా
ఊమ్ గుర్తలేదు మర్చిపోయా
తెలీదు గుర్తులేదు మర్చిపోయా
ఎక్జాక్ట్లీ ఆ షూస్ ఎవర్వి
నావే
అవునా ఓకే ఓకే
కావాలా నీకి
కావాలి తీసుకోవాలి ఊమ్ తీసుకుంటా నీవా వద్దులే నేన్ కొత్తవి తీసుకుంటా
దు ఎందు ఊర్కే వేస్ట్ మళ్ల కొత్తవి
అంటే నీకు వేస్ట్ అని నాకు ఇస్తా అక్కర్లే నేను కొత్త తీసుకుంటా
తవ్
ఆ వేస్ట్ ఎందుకు నువ్వే వాడుకో ఐ
నా దగ్గర టూ పేయిర్స్ ఉన్నాయి అందుకు
నా దగ్గర ఉన్నాయ్ అయినా గూడ్ తీసుకుంటా ఇంగోటి
అ నాదగ్గర టూ పెష్ షూస్ ఉన్నాయి టూ పేర్స్ చెప్పులు ఉన్నాయి వన్ పేర్ వాష్రూమ్ స్లిపర్స్ ఉన్నాయి
మేమంత రిచ్ కిడ్స్ కాదులే ఒక వాష్రూమ్ ఒక షూ ఒక నార్మల్ ఉన్నయ్ అంతే ఆహా ఆహా ఆ జోక్ ఏదో చెప్తే మేం కూడా నవ్వుతాం గా ఆ
అంటే నీతో మాట్లాడతా పడుకోని టేబుల్ మీద వాటిని కుట్ట
ఆ
దానికి మా రూమ్మేట్టు ఊమ్ అదే చేతులు ఊరికే గమ్మున ఉండవ్ కదా అది ఏందోనబ్బా విరిగిపోతానే ఉన్నాయి తెల్ అసలు ఉండట్లేదు నిన్ననే పడేసిన దాన్ని మళ్లా ఇప్పుడు పడింది అమిటి యూనివర్సిటీలో ఇంగోటి పగిలిపోయింది
అందా అంద అల్ అ పలు కు్ర
ప్చ్ లేదు అది బై మిస్టేక్ కింద పడి డింది ఇప్పుడైతే నేను ఆడుకుందామ్ అట్లా పట్టుకొని కింద పడింది
ఊమ్
అబ్బో మీలాగా నువ్వే చెప్పాలా ఆ మాట
యాస్ నేనే చెప్పాలి ఇంగ ఎవరు చెప్పగూడదు
ఊమ్
ఉమ్
ఊమ్
ఇంకేమీ
ఇంకేం లేదు
యెప్పుడు సదువుకుంటావ్
ఆ
ఎప్పుడు సదువుకుంటావు
చేస్స చేస్స ఒక సిక్స్ అట్ల అట్లా సిక్స్ సిక్స్ స్టార్ట్ చేసి సెవెన్ కి తినడానికి పోయేస్త తెచ్చి చెప్పేది విను హలో
మళ్ళా మాట్లాడతా సరేనా
ఆ బాయ్